ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి
ఏం చేస్తున్నారు
ఏం చేస్తున్నానండి పూరీ తిక్కేస్తూ ఉన్నానండి.
అవునా కర్రీ ఏం చేసిననారు
కర్రీ వచ్చేసి ఉర్లగడ్డ పలెం చేసాము
అవునా అహహు మీరే చేసారా వంట లేకపోతే మీ అమ్మ వాళ్ళు చేసినారా.
ఆ నేనే చేసానండి
ఆ మేము మేము పప్పన్నం రసం ఈ రోజు ఫ్రైడే కదా పూజ చేసుకున్నాం పాయసం చేసి
అవునులేండి ఫ్రైడే చేస్తారా అండి మీరు పూజ ఉ మేము సాటర్డే మండే చేస్తామండి
ఉ మండే కూడా అంటే సండే నాన్ వెజ్ తింటాం కాట్టి మండే ఇల్లు కడుక్కొని ఓన్లీ దీపం లాగా పెట్టేసుకుంటాం ఫ్రైడే సాటర్డే చేసుకుంటాం.
డైలీ ది దీపాలు పెడుతూ ఉంటారా అండి మీరు ఇంట్లో.
అవునండి మార్నింగ్ అండ్ ఈవినింగ్
ఉ
ఉ మార్నింగ్ ఏం చేసినారు
మార్నింగ్ వచ్చేసి చపాతీ క్యారెట్ పల్లెం చేసామండి
ఆ ఓహో మీరు ఫ్రై ని పల్లెంమంటారా అక్కడ
ఆ అవునండి
అవునవును లేండి ఆ ఆ మా సైడ్ అన్ని ఫ్రైల్ ఫ్రైల్ అంటారు
ఓకే మేము అన్ని పల్లెలనే అంటూ ఉంటామండి
ఆ ఒక్కొ సైడ్ ఒక్కొక్క రకంగా పిలుస్తా ఉంటరు ఒకటే సైడ్ ఉండపుడు ఆ ఆ మేము ప్రొద్దునే ఇడ్లీ చట్నీ చేస్తాం
ఆ
ఉన్నాయి ఇప్పుడు ఆఫ్టర్నూన్ పొద్దున్నే పూజ చేసుకుంటూ పాయసం కూడా చేసేసినాం ఇడ్లీతో పాటే
అవునులేండి
మధ్యాహ్నం అన్నం పప్పు చేసి పప్పులో కట్టు తీసింటాం కదా దానికి కొంచెం రసం చేసామండి
ఆవును లేండి
ఆ ఆ
వంటలన్నీ మీకు వచ్చా అండి
ఆ చేస్తానండి రీసెంట్ గానే నేర్చుకున్నా అన్ని
అవునులేండి
ఆ మీరు మీరు మీకు బాగా వచ్చా చేయడానికి అవునులేండి
ఆ
ఉమ్ ఉమ్ ఏఏఏ రీసెంట్ గా అమ్మన్న కొత్త వంట చేసారా అండి మీరు రీసెంట్గా అంటే చికెన్ బిర్యానీ
బిర్యానీ చేయడం వచ్చా అండి మీకు
ఉమ్ ఎగ్ చికెన్ ఆ అంటే నార్మల్గా నాన్ వెజ్ అన్ని చేస్తాన్నా అంటే ఈ టు సైడ్ ఉ ఫ్రాన్స్ సార్ లే ఏం లేవు మళ్ళీ ప్రాన్స్ అడుగుతారేమో నాన్ వెజ్ తో అదేం చేయలేదు
ఆమ్
ఇవి వెజ్ అదే మటన్ చికెన్ ఫిష్ ఫ్రై పీస్ లాటన్ అయితే చేసేసారా నేమో ఉమ్ ఉమ్ నైట్ చేసుకున్నాం కాదా
అని
ఉమ్
బిర్యానీ ఎలా చేస్తారో ఏమైనా రెసిపీ గురించి చెప్తారా అండి
చెప్పాలి సరే ఓకే కాని నోట్ చేసుకుంటారా మీరు
అవునవును నేను ట్రై చేస్తాను
ఆ చికెన్ ఫస్ట్ మ్యాగెనేట్ చేసుకోవాలి
ఓకే
చెయ్యె కొంచెం కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని
ఆ
ఉప్పు కారం పసుపు అన్ని వేసు కున్ తర్వాత
ఆ
కొంచెం కర్డ్ అది పెరుగు గిట్టి పెరుగు
ఆ
ఆ గిట్టి పెరుగులోకి మరీ ఆ మనం కొంచెం ఇంట్లో ఉంటేది పుదీనా
ఆ ఆ పుదీనా
కొత్తిమీ కొత్తిమీరా
ఆ
పుదీనా కొత్తిమీరా మళ్ళీ కసూరి మేతి అంటరు కదా
ఆ అవునవును
ఆ కసూరి మేతి బాగా చెప్ అవీ వేసుకోని తర్వాత ఫ్రైడె ఆనియన్స్ ఆనియన్స్ అయన్నీ యేయించుకొని కొన్ని ఆయిల్లో
అవునవును
మ్మ్ బాగా ఏయించుకున్న తర్వాత అవి ఆయిల్లో ఆయిల్ ఉంటుంద ఆ ఫ్రైడ్ ఆనియన్స్ ఏసి బాగ కలిపి
ఆ
గరం మసాలా కొంచెం చికెన్ మసాలా వేసుకొని అంత బాగా కలిపెట్కొని ఒక హాఫ్ అన్ అవర్ దాన్న మారినేట్ చే పెట్టుకున్న తర్వాత ఒక సైడ్ మళ్ళీ కడాయి లో కొన్ని బాస్మతి బియ్యం
అవునవును
ఒక టెన్ టెన్ టు ట్వంటీ మినిట్స్ నాన బెట్టుకున్న బాస్మతి బియ్య వేసుకొని
ఆ
ఆ బాగా ఉడికేటప్పుడు అదే బియ్యం బగా ఉడుకుతా ఉంటాయి కదా ఈ పక్క చికెన్ పెట్ కొంటం కదా మ్యాగినేట్ చేసిన చికెన్ కొంచెం ఆయిలేసి ఆ చికెన్ అంతా పెద్ద క ఒక బిర్యానీ గిన్నె ఉంటది కదా
ఆ అవును
దాంట్లో వేసుకున్ తర్వాత కొంచెం అంటే ఒక టెన్ బాగా కుక్ అయితది చికెన్ అంతా వాటర్ అంతా ఇంకీ, ఆ ఆ కుక్ అయినంక అప్పుడు మనం ర రైస్ అట్ సైడ్ పెట్టుకుంటాం కదా
ఆ పెట్టుకుంటం
ఆ రైస్ తీసి కొంచం ఇది సైడ్ చికెన లక్ వేసుకున్న తర్వాత చికెన్లోకేసుకొని ఒక టెన్ మిట్స్ దమ్ బెట్టుకోని
ఆ
అ దంకి ఒక టెన్ అదే టెన్ మనిట్ స్లిమ్ లో లో స్లిమ్ లో పెట్టేసి దం పెట్టేసి తన్నాం అనుకో టెన్ టు ఫైవ్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో అయితది మ్మ్
మీరు యూట్యూబ్లో చూసి నేర్చుకున్నారా మీనే ఓన్గా చేశారా
ఇప్పుడు అన్నీ యూట్యూబ్ ఏ కధ అమ్మ
అవునవును
ఆ ఇప్పుడన్నీ అదే
ఆ కొత్తగా వంట నేర్చుకోవాలంటే ఆల్మోస్ట్ అమ్మ వాళ్ళ త కంటే యూట్యూబ్మీ ఎక్కువ ఇది వెళ్తూ ఉంటారు అందరుూ
ఆ అన్నీ ఇప్పుడు అవే
ఉమ్
ఆ ఆ ఆ అప్పుడుంటే ఇబ్బంది పడాల్సి వస్తది ఇప్పుడు ఏమి ఇబ్బంది ఉండదు కదా
అవునవును
ఆహ
యూట్యూబ్ లో అన్ని సక్సెస్ అవ్వవు
అంటే మనం రెసిపీస్ చూసి చేయడమే మంది
ఆ
ఓహో ఆ రజ ఇంకేం లేదండి మీరే చెప్పాలి మీరు ఏం చేసిన రీసెంట్ గా మీరేం చేయలేదా
మేమేం చేయలేదండి స్వీట్లు ట్రై చేస్తూ ఉంటాను
ఆ ఉమ్ పని చేస్తారా స్వీట్
ఆ స్వీట్ లో ఓకే అండి వంట మాత్రమే అంతంత మాత్రం వస్తది అంతే
ఆహ మీరు ఏం చేసిన రీసెంట్
అండి
రీసెంట్గా మహానంది యాగంటి వెళ్లేేసి వచ్చాము
రీసెంట్ గా వెళ్ళారండి ఇంకా
ఉమ్ మీరు
మేమేక్కడికి వెళ్ళలేదండి
ఉమ్
టూర్లో పనే సరిపోతుందండి ఇక్కడికి వెళ్ళలె కుధరట్లేదు తోట్లో టమోటా పెట్టామండి ఆ
టమోటా ఒకటైనా లేకపోతే వేరే వేరేవి కూడా పెట్టినారా
టమోటా ఒకటే ప్రస్తుతానికి పెట్టాము ఇంకా వేరుశనగా వేద్దాం అనుకున్నాము
ఈ టైమ్ లో ఏస్తారా
అంటే తోటలో వేసే వాళ్ళు ఏవే టైం అయినా వేసుకోవచ్చు కదండి
వేరుచెనగా అంటే ఇదే శనగలు కదా
వేరుశనగా అంటే చెనక్కాయలు అంటరు చూడండి
చెనకాయలా ఇక్కడ వేరుశనగాంటే చెనకాయలు చెనక్కయ చెనక్కయ అంటారు వేరుశెనగంటే మా సైడు ఇది ఉ ఇదే
శనగలు మేము వేరు శనగ అంటమండి శనగక్కళని
ఉమ్ అది డిఫరెన్స్ ఏమంటే ఇంకా అదే
ఆ
మాట ఉ వేస్తారా నీళ్ళ పారకు ఉండే వాళ్ళకి
ఆ నీళ్లు
ఆ ఈ టైమ్ లో కూడా వేస్తారు టైమ్ అయిపోయినట్టేయి కదా ఎప్పుడు మీ అట్లా వేస్తారు కదా మామూలుగా
ఏమో అండి డ్రిప్పుక్కుడా పెట్టొచ్చు కదండి తోటలో డ్రిప్పుకు పెట్టచ్చు ఉమ్
అవునులే, అవునులే ఇ వర్షాలకు ఏమన్న పండుతది గాబట్టి
ఆ
ఉమ్ ఒక్కోరిది ఒక్కోరకం లేండి
అవునవును
ఆ మా సైడ్ పత్తి ఏస్తారు
ఆ
పత్తి అటు సైడ్ వేస్తారా
ఆహా లేదండి ఇక్కడైతే వెయ్యరు
ఉమ్ మా సైడ్ మిల్లట్స్ అంటే రాగులు, మొక్కజొన్నలు, జొన్ న్నలు కొర్రలు ఆ గోధుమలు
అవునులేండి మా సైడ్ అవన్నీ వెయ్యరండి
ఆ
అప్పుడు ఏసే వాళ్లు రాగులు అవన్నీ ఇప్పుడెవరు పట్టిచ్చుకోరు అవన్నీ
ఇప్పుడు మిల్లట్స్ కె వచ్చింలా అంత అందరూ మిల్లట్స్ ఎ వాడుతున్నారు గదా
అవునవును
ఆ మిల్లట్స్ ఏ ఎక్కువ యూస్ చేస్తా ఉన్నారు
ఉమ్
ఆ ఇంకేంటి మీరు చెప్పండి
ఇంకేముందండి మీరే చెప్పాలి
మీరే టమోటా కి ముందు కొట్టారా ఈసారి
ఇంకా లేదండి కా రీసెంట్ గా నాటాం కదా అ తోగేది ఉంటది ఇంకా ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత కొట్టేది స్టార్ట్ చేస్తాం ఇంకా
ఉమ్ అవును అవునులెండి
ఉమ్ తోటలో పనంటే ఇంకా ఆల్మోస్ట్ చే దోఒకటి ఉంటనే ఉంటదండి
అదేం నిజమే లేండి ఒకటి పని ఏమన్నా ఎన్నో ఉన్ ట్టాయి ఆ చేసే వాళ్ళకి అర్థం అయితది చెయ్యనాల్లకి ఏం అర్థం అయితది
అ ఆ నేను తోటలో పని అన్ని చేస్తానండి
ఉమ్
ఉమ్
కొద్దిమంది ఇంట్లో పని జేస్తరు, కొద్దిమంది తోట పని జేస్తరు ఒ ఒవ్వరు ఓగ ఆ కొద్దిమంది ఎడ్యుకేషన్కే పోతారు కొంతమంది ఎ ఎడ్యుకేషన్ చదివిన వాళ్ళు ఈ పనులు చేయలేరు
ఆ ఆ
ఈ పనులు జేసే వాళ్ళు ఎడ్యుకేషన్ చదవాలంటే చదవలేరు
అవునవును
ఓ ఎన్నో ఉంటయి అవన్నీ ఊమ్ ఉమ్
ఇంకేంటండి
ఇంకేం లేదండి మీరే చె ఊ అ సర్లేేండి అయితే హూమ్ ఓక్